దీని గురించి టాస్క్ కోసం కాన్వర్సేషన్ చేయాలి మాట్లాడడానికి టైం ఉందా.
ఆ ఉంది చెప్పండి.
మీరు ఎలా ఉన్నారు.
నేను బాగున్నాను.
నేను కూడా బావున్నాను.
నీకు ఇండియన్ పాలి
కొంచెం తెలుసు. నువ్వు చెప్పు.
ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ.
డెమోక్రాటిక్ అంటే ఏంటి?
ప్రజలు లీడర్ ని ఎలక్ట్ చేసుకుంటారు. ఓటింగ్ ద్వారా జరుగుతాయి. ఎయిటీన్ ఇయర్స్ పైన ఉన్నవారు ఓట్ చేయవచ్చు. అవును మన రైట్ మరియు డ్యూటీ
ఇండియాలో ఎవరు రూల్ చేస్తారు?
సెంట్రల్ గవర్నమెంట్ మరియు
సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు లీడ్ చేస్తారు?
ప్రైమ్ మినిస్టర్ లీడ్ చేస్తారు.
ప్రెసిడెంట్ రోల్ ఏంటి?
ప్రెస్ డెంట్ హెడ్ ఆఫ్ ద కంట్రీ.
పార్లమెంట్ అంటే ఏంటి?
లోస్
పార్లమెంట్ లో ఏమి ఉం టాయి.
లోక్ సభ మరియు రాజ్య స సభా ఉంటాయి
లోక్ సభ రూల్ ఏంటి
ప్రజల రిప్రజెంటేటివ్ ఉంటారు
రాజ్ సభా
స్టేట్ ని రిప్రజెంట్ చేస్తుంది
పొలిటికల్ పార్టీస్ ఏంటి
లీడర్స్ గ్రూప్ అయ్యి పార్టీ ఫామ్ చేస్తారు
మెయిన్ పార్టీస్ ఏమిటి ఎలక్షన్ లో పార్టీస్ కంప్టే చేస్తారా
అవును ఓట్స్ కోసం కంప్లీట్ చేస్తారు
మానిఫెస్టో అంటే ఏంటి గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది
మెజారిటీ వచ్చిన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది
అపోజిషన్ రోల్ అంటే ఏంటి
గవర్నమెంట్ ని క్వచన్ చేస్ స్తుంది
మీడియా రోల్ ఏంటి
పబ్లిక్ కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది
సిటీరి రోల్ అంటే ఏంటి
ఓట్స్ చేయటం మరియు రూల్స్ ఫాలో చేయడం
కార్పొరేషన్ అంటే ఏంటి
రాంగ్ వేస్ లో లాంగ్ వేర్ లో మనీ తె తీసుకోవటం
అది తప్పు కద యూత్ రోల్ ఏంటి పాలిటిక్స్ లో
అవార్నెస్ క్రియేట్ చెయ్యాల్
ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా
అవును కరెక్ట్ లీడర్స్ చూస్ చేయడానికి ఎడ్జ్ కేషన్ చాలా ఇంపార్టెంట్
డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది గవర్నమెంట్ స్కీమ్స్ ఉ ంటాయా
అవును ప్రజల కోసం స్కీమ్స్ ఉంటాయి
ఎగ్జాంపుల్ చెప్పు
ఎడ్యుకేషన్ హెల్త్ స్కీమ్స్ ఉంటాయి
ఇండియాలో యూనిటీ ఇంపార్టెంట్ కదా
అవును డైవర్సిటీ
కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి
కంట్రి రూల్ బుక్
ఎవరు రాశారు
లీడర్స్ కలిసి రాశారు
లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్ కదా
అవును పీస్ మెయింటైన్ చేయడానికి
పోలీస్ రోల్ ఏంటి
సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు
కోట్స్ రోల్ ఏంటి
జెస్టీస్ ఇస్తాయి
పాలిటిక్స్ డిఫరెంట్ అనిపిస్తుంది
కొ ంచెం కానీ మనకి తెలుసుకోవాలి మన ఫ్యూచర్ కోసం
నేను కూడా ఇంట్రెస్ట్ పెంచుకుంటా
అది మంచి విషయం
మీతో మాట్లాడడం చాలా బాగుంది
నాక్కూడా
థ్యాంక్యూ
బాయ్